హలో హలో
బాగున్నావా
బాగానే ఉన్నాం
వినిపిస్తలేదు
బాగానే ఉన్నా
తిన్నావా
తిన్న తిన్న నువ్వు తిన్నావా
ఏం తిన్నావ్
మటన్ తిన్నావా పండకి ఆ అమ్మాయి మొన్న వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే తిన్నదంట ఫస్ట్ టైం నాన్ వెజ్
ఆహా
అదొక్క తెచ్చింది ఇంట్ల కొచ్చింది దొబ్బింది
మంచిగా ఉందంటనా మరి
బానే ఉందంట తినకపోతే ఊరుకోట్లేదని తిన్నదంట
ఆహా కీమా బాగుంటది
ఏమో నేను ఎప్పుడు తినలే నువు తిన్నావా ఎ
మటన్ నే చిన్నగా కట్ చేస్తారు హే నాకు తెలవదా
తెలుసు కాని నేను తినలే టేస్ట్ ఏమన్నా మారుతదా
కీమా బాగుంటది మామ్మీ చేస్తదిఎప్పుడు నువ్ అది మీరు బ్రహ్మేంద్ర స్వామి కథ విన్నవ నువ్వు కాలజ్ఞానం ది
వింద పడుద్దొమో అ వీరబ్రహ్మాంగ చరిత్ర అని అది ఆ రోజు వచ్చిది శ్రీరావనమి రోజు ఎక్కువ వచ్చింది ఇది
అవునా
ఈ ఈటీవలో వచ్చిది ఎక్కువ వీరబ్రహ్మేంద్ర గారి చరిత్ర
ఆహా
శివ రాత్రి రోజు కూడా వచ్చేది అప్పుడప్పుడు చూసా సిద్ధప్ప వాళ్ళ శిష్యుడు నీకు ఒక విషయం చెప్పన్న ఈ సినిమాలో నేను చూసిన రీ ఎడిటింగ్ ఏంటంటే వీరబ్రహ్మ బ్రహ్మం గారి శిష్యులు ఉంటాడు కదా సిద్దప్ప
మ్
ఉంటడు కదా ఆయన ఆ... అక్కడ ఆయన గురువు టెస్ట్ చేస్తాడు
మ్
ఏంటంటే నేను చెప్పిన మాటల్లా నా శిష్యుడు వింటడా వినడా అని వింటడా వినడా అంటె అయనేమంటడంటే. అక్కడా చనిపోయిన కుక్క ఉంటది కుక్క కుక్క అయితే ఆయన ఆ వీర బ్రహ్మేంద్ర ఆయన్ని అది తిను అంటడు
కుక్కని అవును ఆ అవునవును
తినమంటే ఆయనగా వేరేమో ఏ మళ్ళి అలోచించి
మ్
అట్లా టెస్ట్ చేస్తడు వాళ్ళ అంటే వాళ్ళ గురువు వాళ్ళ గురువు గారు ఆ శిష్యుడు నిజంగానే
అది గాదు యాక్చువల్గా సీన్ అది అయితే అక్కడ కుక్క చనిపోయి ఉంటది అనమాట కుక్క చనిపోయి ఉంటే అందరూ వాసన వస్తుంది వాసన వస్తుందని ఆని ఆ వాళ్ళు నేర్చుకు వాళ్ళందరు ఉంటరు కదా అయితే వాళ్ళందరూ తియన్ తీయమని చెప్తే తియ్యరు అనమాట వాసన వస్తుంది వాసన వస్తుందని ఇంక తియ్యరు అయితే వీళ్ళకి గురువు వీళ్ళ శిష్యు ఉంటాడు కదా ఒక ఆయన ఆ అయితే ఆయన ఏం ఆయన తీస్తాడనమాట తీయ్యగానె ఆ గురువు ఏందో చేసేసరికి ఏమో చేస్తాడు చేసేసరికి అయి మొత్తం ఆపిల్స్ అయితాయనమాట ఆపిల్స్ అయిన అంతకు ముంద ఏమో కుక్క ఉన్నప్పుడు కు శవమై ఉన్నప్పుడేమో వాసన వస్తుందని దూరం దూరం బోయంట ఉంటరాళ్ళు మళ్ళా అది ఆపిల్స్ లెక్క చేంజ్ చేసినాంక మళ్ళా అప్పుడు అందరు వచ్చి మొత్తం ఆపిల్స్ తింటా ఉంటరు అప్పుడు అది నువ్వ ఏది చూసినావో మరి నీ గుర్తు లేదా అది న
లెద్
మంచి గుడుతుంది నేను చూషిన నువు రీసెంట్గా ఏమైనా మూవీస్ చూసినా
వస్త చూద్దామని ఉంది చూద్దాము వెళ్దాము ఒక రోజు ఉస్తాద్ భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ మూవి
ఆహా
బావుందంట అంటున్నారు శ్రీలీలా పవన్ కళ్యాణ్
ఉహు మ్... ఓకె
ఎల్దామా
ఇక్కడే రిలీజ్ అయింది కదు అవునా ఎంత కాస్ట్
మినిమం టికెట్ టూ ఫిఫ్టీ ఉంటుదేమో మాల్స్ లో అయితే
పైసాలు
మనమే పెట్టుకోవాలి మనకెవరు పెటరు వావ్ నైస్ బడ్జెట్ ఉన్నప్పుడు పిలుస్తా పోదాం బడ్జెట్ ఉన్నప్పుడు పిలుస్తా పోదాం కానీ ఒక మూవీకెళ్ళాలని ఉంది ఫ్రెండ్స్
ఏం మూవీ
ఏదో ఒక మూవీ మెమరీ కోసం
ఊహూ కాలేజ్లో ఫెస్ట్ ఉందంట కదా
బోరింగ్ ఉంది మొత్తం బోరింగ్ బోరింగ్
ఎందుకు
నథింగ్ ఇంట్రెస్టెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం
వై వై
వెళ్ళట్లేదు కాలేజీకి అసలకి
ఫెస్ట్ కు పోతున్నావా అంటున్నా
ఫెస్ట్ కి వెళ్తున్నాము వెళ్తున్నాము మా దోస్తుగాళ్ళు మేము
ఊ ఏం ఏస్కోవోతున్నావ్ ఏంటి మరి
ఏదో ఒకటి మా ఫ్రెండ్స్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్ ట్టారు షార్ట్ కుర్తీసు
ఓ ఎవరా మహానుభావు వల్
ఎవో మా దోస్త్ ఉంటది ఊ పక్కన
ఊహూ ఊ నువ్వేం ఆర్డర్ చేసినావ్
నేను ఈసారి ఏం ఆర్డర్ పెట్టలే ఆల్రెడీ ఉన్న వాటితో ఆడ్జ్ ఒక పాయింట్ ఒకటే ఆర్డర్ పెట్టినా
ఊహూ
జీన్స్ ఆ టూ జీన్స్ అంటే జీన్స్ ఏం లేవు గానీ ఒకటి ట్రౌజర్ పెయురు నెక్స్ట్
ట్రౌజర్ ఇంకా
కార్గో మొన్న పెట్టిన కార్గో ఒక టైట్ జీన్స్ ఉంది నావి బ్లూ
ఆహూ ఓకే
అంతే
ఇంకా నువ్ రీసెంట్ ఏమన్నా మూవీ చూసినావా
రీసెంట్ గా మూవీ చూసేంత టైం ఉండట్లే
ఎందుకు అంత బిజీ పర్సన్ అంత ఏమంటారు
థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ అనమాట బిజీ బిజీ
ఫ్యూచర్ ఆ ఏం థింకింగు
మేము ఏదేదో థింకింగు
ఆ
ఏమో ఏం జాబ్ చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఎలా వెళ్ళాల్
నీకొచ్చింది కదా జవాబు
వావ్ కంగ్రాట్స్ ఎప్పుడు
అప్పుడొచ్చింది కదా ఆ కాలేజీకి పోయినప్పుడు వచ్చింది కదా నీకు
అదంత మంచిగా పించలే
అది నాన్ ఐ టీ ఏమో గదా
ఐ టీ ఏ అది
ఐ టీ అయితే ఎందుకు వోరు నాన్ ఐ టీ అయ్యిందేమో అందుకే వోతలేవు
జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ గానీ ఆరు నెలలు ట్రైనింగ్ అంట బెంగళూరు లో
ఊ
నేను ట్రైనింగ్ కోసం బెంగళూరు పోయేంత లేదు ఇప్పుడు
హ్మ్ బెంగళూరు పోతే నువ్వు నేర్చుకుంటే ఇంకా ఆపర్చునిటీస్ వేరే రావచ్చు దాన్ మీదనే కాకుండా
కానీ బెంగళూరు లో కాస్ట్ ఆఫ్ లివింగ్ క్కువ అంత ఎక్స్పెంటేషర్ పెట్టె అంత సిచ్చువెషన్ లెదు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఉంటది అవస
అట్లుంటేనే లైఫ్ లో సెట్ అవుతారు ఎందుకంటే నువ్ ఎక్కడ పోయినా సర్ సర్వైవ్ ఐతావు
అయితేనేమోలే గాని
ఇంతకు ముందు మీ ఊర్ళ ఉన్నప్పుడు ఊర్లో ఉన్నట్టుఉంటున్నవ్ ఇప్పుడు ఇడికి వచ్చినాక మొత్త్ త్తం చెంజ్ కాలేదా ఆడికిపోయానాక మొత్తం చెంజ్ఐతవ్ వద్దనుకున్నా అయితవ్ గద ఆబ్వియస్
హైదరాబాద్ లోనే జాబ్ చేయాలి ఇంటికెళ్లాలనిపిస్తే ఇప్పుడు అనిపిస్తే ఇప్పుడు బుక్ చేసుకొని రేపు పొద్దున కల్ల ఇంట్లో ఉండాలి అంత డిస్టెన్స్ లో ఉండాలి బెంగళూరు పోతే ఎన్ని గంటలు ఎయిటిన్ అవర్స్ జర్ని అదంతా కుదరని పని రెండు రోజులు చూడాలి అదంతా ఏం లేదు అందుకనే ఇప్పుడు బెంగళూరు కాదు హైదరాబాద్ లోనే చూసుకోవాలనుకుంటున్నా
హ్మ్ కొత్త సినిమాలు ఏమన్నా వచ్చినాయా
ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది ప్రజెంట్ అదే నడుస్తూంది అది కాకుండా ఇంక ఇప్పుడేం రాలే ఆ రాకాజ మార్చి తర్పి
ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ కొత్తగా స్టార్ట్ అయేటట్టుంది ఐపీఎల్
అయిపోయింది మొన్ననే టిట్వంటి తెలిదు ఐడియలేదు
ఓల్డ్ మ్యాచ్ అది హ్మ్ ఓల్డ్ గదా అది
వరల్డ్ కప్పే టి ట్వంటీ
ఐపిఎల్ బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయితదంట
నువ్ చుస్తవా క్రికెట్
చూస్తా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ లేకపోతే ఊకుంటా బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయితదంట
ఆ బిగ్ బాస్ అసల్ వేస్ట్ బిగ్ బాస్ అది
అంతే అంటవా బిగ్ బాస్ షో అందరు బానే చూస్ తర్ కద
టీఆర్పి ఒకటే కొట్టుకోవడం తప్ప ఏముంటంది అందులో అమ్మయి ఎం ఉండదు పా ఏ ఊర్లో కొట్టుకోవటం గొడవలు
హ్మ్ సరెలే మరి
సరే బాయ్